హలో ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపి
చెప్పు ఇప్పుడు
ఏం చెప్పాలి
వాట్ యువర్ డూయింగ్
ఖాలిగానే ఉన్నాను మీరు
నేను మీకు ఎందుకు తినిపయకూడదు చెప్పగలరా
మీరు బిజీగా ఉన్నారు కదా
బేజీగా ఉన్నందమత్రనా
పని చేసుకోవాలి కదా
అవునా ఏం పని చెప్పు చేసుకుంట
రోనాలు
మిగిలేరా
ఉన్నార్లె
అవునా హు హుమ్ చెప్పు ఇంకా
మీరు ప్రస్తుతం ఎక్కడున్నారు
వరండా
అవునా ఇంట్లో అందరు బాగున్నారా
అంత బానే ఉన్నారు మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బానే ఉన్నారు
ఏం చెస్తున్నారు
ఏం లేదు
ఎందుకు
ఏం పని లేదు కాబట్టి
ఎందుకు ఏం పనిలేదు
ఖాళీగా ఉన్నా కాబట్టి
ఖాళీగా ఎందుకు ఉన్నావ్
పని లేదు కాబట్టి
పని ఎందుకు లేదు
ఖాళీగా ఉన్నా కాబట్టి
ఖాళీగా ఎందుకున్నావ్
ఎందుకంటే నాకేం పని చెప్తలేరు అన్ని పనిలయైపోయినాయి
ఆ ఆ
ఉమ్
సరే సరే సరే ఇంకేం చేస్తునవ్ ఎందుకు నవుతునావ్ నువ్వే ఎందుకే ఎందుకు ఎ ఎడ్డి గొర్ర ఎట్లా పోతారో అట్లా స్కూల్ గల వచ్చా ఇంతకు ముందు చెప్పారు కదా ఎందుకు ఎడ్డి గొర్ర అయి
చేసుందే మీరు మీ ఇ తేల్వదా నాక అడుగుతున్నారు
మీర ఎందుకు ఎడ్డి గొర్ర అయితారు సారు
అయితాంలే అందరికి నేనే కనిపిస్తా
ఆ మంచి గొర్ర ఆది
అవును
తేలీదా
తెలుస్తుంది ఇప్పుడే
ఏమని
మంచిగోరెనని
గోట్ షిప్కదానమా గోట్
ఏదో ఒకటి
గుడ్ గోట్
హు అందుకనే
మంచి మేక పిల్ల
ఉహు ఒక సమయం తర్వాత మేక పిల్లకి బలి ఇవ్వాల్సి వస్తది
అ సరే
అది ఎంత మంచిదైనా ఎంత ప్రేమతో పెంచుకున్నా ఏం చేసిన అవును
ఇంకేటిది మరి
చెప్పండి మీరే మీ ఇంట్లో మేక పిల్లలు ఉన్నాయా
మీరే మా ఏకైక మొదటి మేక పిల్ల
ఇంకా ఎన్ని మక పిల్లలు కావాలి మీకు
ఆ పది కావాలి
బానే పదెందుకు మెకల షాప్ పెట్టుకోండి
అది స్ మెకల షాప్ పెట్టుకోవడానికే పది మేకలు పిల్లగా అది అవిసరిపోవు అ సరిపోతయి
నీసం ఒక యాభై ఉండాలి
ఆ అప్పుడ దానికి వైరస్ వస్తది
ఎన్ని ఎక్కువ మేక పిల్లలు ఉంటే అంత సాటిస్ఫాక్షన్
అవునా
అంత ప్రాఫిట్ కూడా
ఇంకేటిది మరి
ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు మీ మేకల బిజినెస్
మీతో మొదలపెట్టాను ఇంక స్టార్ట్ చెయ్యలే చేయాలి
ఎవరితో పెద్దాం అనుకుంటుది మరి అ
మీతోనేే ఆపెద్ద అనుగుతను
అర్ధం కాలేదు
మీతోనే ఆపెద్దాం అనుకుంటున్నా
మీరయితే మకలే బిజినెస్ చేద్దాం మను కున్నారు
హ్మ్
ఐదు నిమిషాలు అయింది మీకు తెలుసా
ఇ ఖచ్చితం ఇగ
ఎందుకు
నేకాల బిజినెస్ చాలిక
సరి
వెర్పోయిందా మేకల బిసినెస్ ఆ మళ నెక్స్ట్ కాల్ అస్తది సూడు
ఉహు